హలో
మాట్లాడ చెప్పు
హలో
ఏమో వినపడట్లేదా
ఆ వినిపిస్తుంది అ
అలా హలో
హలో
పడట్లే
ఇప్పుడు వినిపిస్తుంది చెప్పే
నువే చెప్పాలి నకు నువ్వే చెప్పాలి
ఏం చేతన్నావ్.
ఏం లే ఉత్తినే కూర్చున్నా.
తిన్నావా అన్నం
ఆ నువ్వు తిన్నావా
తిన్న ఇప్పుడే ఏం కూర
వంకాయ
అమ్ముగాడోళ్ళు బడికి ఎళ్ళారా
ఆ వెళ్ళూరు
ఇంకా
అ నువ్వే చెప్పాలి ఇంకా ఇంకేం ఉంటాయి ఇంకా ఇంకా.
ఆ
నువ్వే చెప్పాలి ఏం లేవు ఏముంటే ఒక్కదాన్నే ఉన్నాయి ఇప్పుడు.
మావయ్య డ్యూటీకి వెళ్ళిండ
ఆ
మళ్ళీ ఎప్పుడు వత్తాడు
ఆ ఎంతనొ
నైట్ అసలు చిన్నోడు జ్వరం వచ్చింది అక్క నైట్ ఒళ్ళు ఫుల్లు వేడిగాయింది ఈయనది
ఉ
వేడిగయ్య ఏడ్చిండు బాగా ఏడిస్తే ఏత్తుకోని కోసం కూర్చున్నాక మళ్ళా అప్పుడు మళ్ళా పాలిస్తే అప్పుడు పండుకున్నాడు
మంచిగా పోయి మరీ సిరప్ లు ఇప్పటినుంచి
ఆ తీసుకొచ్చిన పొద్దున ఇందాకల బంగారీ నేను ప్రభు వల్ల అమ్మ ముగ్గురం వెళ్ళినం హాస్పిటల్ కి
వచ్చిందా అవాడ
ఆ అయన డ్యూటీకి పోయినా రమ్మంటే వచ్చింది వెళ్ళి చూపించిన తొమ్మిది కేజీలు ఉన్నాడు వెయిట్
ఉహు
తొమ్మిది ఉన్నాడు వేయిట్ ఆ ముఖం మీద మచ్చకి లోషన్ అని సబ్బు ఇచ్చింది
ఎందుకు ఆయింది అట అసలు తెల్ల పొడ
అది అదే సబ్బు సంతూర్ సబ్బు మళ్ళా విటమిన్ డి సిరప్స్ వాడట్లేదా అవి సంవత్సరం నర్రా దాకా సంవత్సరం నరదాకా వాడాలంట
ఆ
అ జుడు దగ్గుజూడు ఎట్లా దగ్గుతందొ
ఐస్ క్రీమ్లు ఇట్లా అవి తిన్నాడుగా అక్కడ అందుకే దగ్గు జలుబు అల్లుకుంది
ఊ
పడే ఎండకాలమేగా ఏగాదు లే
ఇగ ట్రైన్లో వాటర్ చేంజ్ అయినాయిగా మళ్లీ
గిల్డర్ వాట్రా మీరు అక్కడ ఏం తగుతారు
ఇక్కడ నల్ల వస్తది గాని నేన్ దాగ్ నేను వచ్చేసరికి ఇక్కడ నల్ల నీళ్ళు అయిపోయినయి తేవు పోయి షాప్ కాడ వాటర్ కొనుకొని వచ్చిండు మళ్ళా అయి తాగుతున్నామ్
రోజు పట్టుకోవాల్నా రెండు రోజులకు ఓసారినా
ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తాయి పదకొండుంవరకు వస్తాయి మళ్ళా ఈ రోజు పదకొండూనారకు పట్టునాము అనుకో మళ్ళా రేపు ఆగి మళ్ళీ ఎల్లిండి మళ్ళా పొద్దున్న వస్తాయి
అందరు బట్టుకుంట్రా మీక్ మీ దాంట్లో
అవో
కోనుకోరా
ఆ
ఇల్లు కొనుక్కోరా అందరు బడతార అవే నీళ్ళు అంటున్నా
ఆ అందరం నీళ్ళు పట్టుకుంటారు నల్ల నిల్లే అందరి విశేష్
అమ్మకి ఏం చెప్పలేదటగా
ఎంటిది
నే అడుగుతున్న నాతోటి ఏం అనలేగా అన్ని అనుటుంది మాఅమ్మ
ఏంటిది చీర గురించా హలో
అవును
ఆమె నన్నే మీ అడగలేదు అమ్మ నేను అమ్మకి మొన్ననే చెప్పిన తర్వాత ఇస్తలేవే అని
తర్వాత ఇస్తావు ఇగ ఇప్పుడు బోవుగా నువ్వు పోతే ఇగ పెళ్లికేగా పోవడము దరం
అదేగాని ఇక ప్రభుకి ఈ నెల సాలరీ తక్కువ వచ్చింది పదిహేను వేలు వస్తే చిట్టి కడుతుండుగా ఐదు వేలు
ఆహా
ఐదు వేలు చిట్టి కట్టిండు ఉప్పలే మావయ్య వాళ్ల ఆ అత్తమ్మకి మంచి లేకపోతే హాస్పిటల్ పోవలంటే ఆయనకి నాలుగు వేలు కొట్టిండు మల్ల ఈరోజు ఇనకు వెయ్యి రూపాలు అయినాయి హాస్పిటల్ల
మొన్నటివి కొన్నావా ఆ డ్రెస్సుల్ మరి
అదే మల్ల ఇప్ ఇప్పుడు పెళ్లికి కన్నయ్ కి బట్టల్ గొనాలి నా బ్లౌజు కుట్టు కూలు గాజులు వాయి ఉన్నాయిగా ఒకేలా అప్పట్లోపే ఓ ఫస్ట్ తారీక్ ఏళ్లినంక అయితే అఖిల పిన్ని పెళ్లి కొట్టేస్తా అమ్మకి డబ్బులు మధ్యల్నేలె
చీర ముగ్గురు ఉండదు గానే
గంధం పల్లీలు ఉంటయిగా ఆడబోయి కొనుక్కోవండి ఇగ
ఆడేం ఏం బాగుంటయి ఏం బాగోవు చీరలు ఆ రోజు పోతే ఏం బాగాలే
హుహు ఆర్డరు అదే ఒకటి
రేట్లు ఎక్కువ చెప్తారు షాప్లల్ల
హు మీ ఒకటో తారీకు ఏళ్లినాక పెట్టుకుంటే ఒకేలా ఈ లోపే ఇక్కడ ఆర్డర్ పెట్టి ప్రభుతో ఫోన్ పే చేపిత్త లే డబ్బులు
పులయి కుట్టిచ్చుకోవాలా అప్పే ఏమంటే పెట్టుకుంటే అయిపోవు నువు కూడా మళ్లి సేమ్ అలాంటివి
ఆ చీర అంత మంచిగా వత్తది అనుకోలే గదా తవాత బావచ్చింది ఆ
సినిమా ఓచ్చింది
ఆహా
అమ్మవాడల్లై కూడా అడ్రస్సు డ్రెస్సులన్నీ పెట్టినా ఆర్డరూ ఇగ వస్తాయేమో
ఇప్పుడు మళ్లీ నేను మీషో డ్రస్సులు ఆర్డర్ పెట్టుకున్నా జిప్పు ఫీడింగ్ డ్రెస్సులు కాంబో రెండు ఐ ఐదువందలు డ్రెస్సులు అయ్యి అంతకు ముందు కొన్నై ఉన్నయ్ గా
ఆ
అయ్యి ఏసుకొని ఏసుకొని కొంచెం పాతగా అయినట్టున్నై పాతగైనట్టున్నై మళ్ళీ వాటి మీదకి పాయింట్లు తీసుకోలే ఏం తీసుకోలే అందుకని ఇప్పుడు పెట్టిన ఆర్డర్ రెండు ఊర్లల్లకి పోయేటప్పుడు లెవ్వనీ
ఉమ్ హు
ఆ డ్రెస్సులు ఎట్లోత్తయో చూడాలి
నీకు ఉన్నాయిగా మరి డ్రెస్సులు రెండు ఉండయిగా
అయ్యో వాటి మీద పాయింట్లు నువ్ ఆ డ్రెస్సులు పాతగా అయినట్టు ఉన్నయి అయ్యి ఎట్లున్నయి ఇంటికాడ వేసుకున్నగా అప్పుడప్పుడు హాస్పిటల్లలకి ఎళ్ళేటప్పుడు
వచ్చింర కుర్సున్నా అన్న అస్తర
ఆ ఉత్తరంలో
వస్తవనే గదా నెలదాకా గ్యాప్ ఉంటాంది ఉండేంది అన్నారు
ఆ యా వత్తరంటా
ఆ
వస్తారన్ వే బుక్కలక్కోళ్లు ఉప్పలమో పెడతాళ్ళు
మొన్న అయిపోలే
అయిపోలే పెట్టలే మొన్న
ఎప్పుడ్ పెడతరు
శుక్రవారం పెడుతారంట
ఈ శుక్రవారమా
ఆ
మొన్న శుక్రవారం పెడతారన్నారగా సింధు వాళ్ళు వచ్చారా
రాలే ఆకు పన్నుకు కూడ వస్తాడంట మరి
నువ్ ఎవరితో పోయినావ్
నేను బుగ్గలక్కోల్ల తోటి ఒచ్చిన
వళ్ళు వచ్చిర్రా
బుగ్గలకాళ్ళు ఉప్పలన్న ఇద్దరే వచ్చిర్రు ఆ పెద్దమ్మోళ్ళు రాలే
మళ్ళీ పోతరా వీళ్ళు
ఆ పెద్దమొళ్ళు రాలే, వాళ్ళ పిల్లలు కూడా రాలే వాళ్ళ పిల్లలు కూడా అన్నే ఉంచింది నలుగురిని.
హు అంటే ఇప్పుడు శుక్రవారం అంటే ఇగ గురువారం పోతాది ఆమె
హుమ్మ్ గురువారం పో తరంట వీళ్ళలా పనులు చేస్తార్ గా ఇక్కడ
ఆ
మళ్ళ ఇట్ల పోతే ఇగా
అత్త మామల్ రారా
వాళ్ళు ఇప్పుడు ఉప్పలమ్మ అయిపోయినంక సోమవారం అందరు కలిసి వస్తారేమో మరి
శుక్రవారం అయిపోయిద్దిగా ఇగా ఎట్లాగో రెండు రోజులు కూర అయి ఉంటాయిగా ఇగ రెండు రోజులు తిని సోమవారం బయలుదేరుతరెమో
ఇట్లా వాళ్ళు వస్తారు అదే అన్నది అకిలా కూడా అన్నది ఇక చాలా గ్యాప్ ఉంటది కదా పోదాం అంటుంది పోయి చే ఉండస్త మొత్తం ఒక నెలా అని అన్నావ్ లేకపోతే ఎట్లాగా బాబు వాళ్ళే గా చూపించేది. ఏమ్ కాదులే ఇగ ఇప్పుడు హా బాబాయ్ వాళ్ళు కాబట్టి ఒకటి వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు ఇక అప్పుడు వస్తారు
వాళ్ళు అన్నారు అంట ఇప్పట్లో ఐతే దగ్గర అంటే మొక్కుతారు. ఆ టైం కావాలి కొంచెం అని అన్నారంట
అ వాళ్లు మీం ఉన్నాంగా అప్పుడైనా కానీ
అదే ఆ అమ్మమ్మ అన్నది కదా అదే
ఓ ఇప్పుడు రేటింగ్ వస్తది కానీ కట్ చేయంగానే నీకు ఆ ఫైవ్ స్టార్ రేటింగ్ వస్తుంది ఫైవ్ స్టార్ ఆజీ